హలో
హాయ్ అండి
మీ వాయిస్ స్లోగా ఉందండి లోగా ఉంది బాగా
ఆ నేను ఇంతకుముందు అదే చెప్పాను ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఓకే అండి వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
ఏం లేదండి టీవీ చూస్తున్నా
అవునా
మీరెం చేస్తుండ్రు
ఆ ఆ ఆ ఇంకా మొన్నే ఉగాది పండుగ అయిపోయింది కదా ఇప్పటికి భక్షలు తినుకుంటూ అది అది ఇది ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు ఎంజాయ్ మూడ్ నుండి బయటికి వస్తున్నాము
అవునా భక్షాలు అంటే నాకు చానా ఇష్టం అండి
ఆ చేసుకున్నారా మీరు
ఆ చేసుకున్నామండి టూ డేస్ చేసుకున్నాం మేము
అవునా మేము వాటిని పోలేలు అంటాము
పోలేలు అంటారు మేము పూర్ణాలు అంటామండి
ఆ భక్షాలు పూర్ణాలు పోలేెలు
ఎలా చేస్తారు మీరు
శనగపప్పుని ఉడకబెట్టి ఇంకా చపాతి లాగా చేసిస్తాం చక్కెర లేకపోతే బెల్లం కలిపి
ఆహా చపాతి లాగా చేస్తారా
హుమ్
మేము అలా చేయమండి మేము వేరేలాగా చేస్తాం
అవునా శ్రీరామనవమి వస్తుంది కదా నెక్స్ట్ పండుగ
అవునండి వస్తుంది అన్ని క్లీనింగ్ చేస్తున్నాం మేము అన్ని చేయాలి సదురూతున్నాం అన్నీ
పండగ ముందు నుండే ఉంటదా ఇంకా
పండగ ముందు నుంచే ఉంటది అన్ని ఇగ చేసుకోవాలి కద ఈ సర్ సారీ మాత్రము భద్రాచలం కూడా వెళ్దాం అనుకుంటున్నాం
అవునా భద్రాచల లో చాలా బాగా జరుగుతుందండి నేను వెళ్ళాను
వెళ్లారా
అవును అంటే లాస్ట్ ఇయరు ఇట్లనే శ్రీరాములు వారి కళ్యాణం అప్పుడే వెళ్ళాము చాలా రద్దీ ఉండే అండి ఇంకా ఎండలు దానికి తగ్గట్టు
అవునండి ఇక్కడ మనం మన ఊర్లో ఉన్న టెంపుల్స్ లోనే ఇంకా ఫుల్ రష్ అంత మంది ఉంటారు అసలు ఇంకా భద్రచలం అంటే ఇంక ఎంత మంది ఉండాలి అసలు
అవునండి మన తెలుగు రాష్ట్రాల నుంచి అందరు వస్తారు ఇంకా ఆ రోజు చాలా బాగా బా మంది ఉంటారు అయిన కనుల విందుగా ఆ చాలా బాగా జరుగుతుంది ంది
అవునండి చాలా బాగుంటది అక్కడ ప్రసాదాలు వడపప్పు పానకం బ బావుంటాయండి
అవునండి రాముల వారికి ఇష్టం వడక వడపప్పు పప్పు పానకము ప్రతి ఒక్కరికి తినాలి అంటే కొంతమందికి నచ్చదు వదిలేస్తారు కాగానీ నీ లేదు టేస్ట్ చేయాలి
అవునండి చేసి చెయాలంటే అవే ఎందుకు ఇస్తారంటే సమ్మర్ కదా సమ్మర్ కాబట్టి మన పానకం ఇస్తే కొంచెం చల్ల పడతారు బాగుంటది అని వడపప్పు కూడా హెల్త్ కి బాగు బాగుంటందని ఇస్తారట నేను విన్నాను ఇక్కడ నాకు కూడా తెలియదు అసలు నాకు కూడా నచ్చేది కాదు ఎందుకు తినడం అనుకునేదాన్ని నేను
అదే మరి నేను దేవుడికి ఇష్టం గావచ్చు. అందుకేనే ఇస్తున్నారేమో అనుక్
ఆ దేవుడు గూడా ఇష్టమే గాని అంటే. ఇట్లా సైన్స్ ప్రకారం గూడా ఇట్లా ఇస్తారట. అంటే అప్పుడు మనకు ఎండాకాలంలోనే వస్తది కదా. ఎప్పుడు శ్రీరామనవమి శ్రీరా ఎండాకాలంలో చ్ చ్తది కాబట్టి. అక్కడ ఇగ జనాలు వస్తారు గదా. మనం అ అన్ని అయిపోయ్ వరకు కొంచం ఫాస్టింగ్ లాగానే ఉంటాం. ఏం తినకుండా వెళ్తా కాద టెంపుల్ కి
అవునండి ఇంకా అయి ఈ టైం లో అంటే. మ్యారేజ్ జు అట్లా అయ్యేటప్పుడు. ఇద్దరు పూజారులు అట్నుంచి ఇట్నుంచి. ఆ మన అంటే. అమ్మవారికి తాళి కట్టినట్టు. జీలకర్ర, బెల్లం పెట్టినట్ చాలా బాగుంటుంది. అసలు వివాహం చూస్తుంటే కండ్ల విందుగా ఉంటది.
అవునండి మేము ఇక్కడయితే టెంపుల్స్ వెళ్తేనే. మాకు ప్లేస్ దొరకదండి. ఎప్పుడు నిల్చొని లాస్ట్ కు చూస్ చూసేదాన్ని అంత క్లారిటీగా అంటే. దగ్గర నుంచి ఎప్పుడు చూడ్లేదు.
తరు తెచ్చుకుంట్
ఆ అవునండి మా మమ్మీ తీసుకొస్తది.
ఇంట్లో పెట్టుకోవాలండి. చాలా బాగా మంచిది.
అదే మా మమ్మీ తీసుకొచ్చేది గాని. అసలు ఎందుకు తీసుకొచ్చేదా అనుకునే దన్ న్నీ
అట్లా ఉంటది. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళని గూడా ఆ చూపిస్తే నెక్ క్స్ట్ వివాహ ప్రాప్తి వాళ్ళ గూడా కలుగుతది. ఉమ్ అందుకే చాలా మంది వెళ్తారు. ఇంకా అక్కడ ఇద్దరు పూజారులు అటు నుండి, ఇటు నుండి. నిల్చొని అంటే రామయ్య, సీతమ్మ లాగ. పూలద పూలది ఇట్లా రౌండ్గా బాల్ లెక్క చేసి. ఇద్దరు ఆడుకుంటారు అన్నట్టు.
ఆహా అప్పటి ఇట్లా సినిమాలో చూపట్టే చూపించేవారు కదా. పెళ్ళిళ్లయితే ఇట్లా బంతిలతో ఆడుకున్
ఆ ఆ బంతిలు, అక్కడ నుండి గాకుండా ఆ కిందక్ ప్రేక్షకులు ఉంటారు గాదా. ప్రేక్షకులకు గూడా విసురుతర్. వీళ్ళు ఇక్కడ నుండి. మళ్ళా పూజలకు ఇసురుతారు ఇట్లా ఆనందంగా చాలా బాగుంటది. దన్ డా వేసేటప్పుడు గూడా. ఇద్దరు పూజారులు డ్యాన్స్ చేస్ సుకుంటా. అటు ఇటు ఊపుకుంటా, అప్పుడు రామయ్య, సీతమ్మ వార్లాకు ఏస్తారు. చాలా బాగుంటది.
అవునా నీవు ఇవన్నీ చూడ్లేదండి.
ఇవన్నీ భద్రచల్ లంలో ఎప్పటికీ జరుగుతుంటాయి. ఇంకా మన హైదరాబాద్ లో స్వర్ణగిరి ఉంటది కదా. నేనక్ ఇక్కడ గూడా వెళ్ళాను. స్వర్ణగిరిలో కూడా ఇలాగే చాలా బాగా చేశారు.
అవునా అంటే నేను పేరు విన్నాగాని నేను ఎప్పుడు వెళ్ళలేదండి. స్వర్ణగిరికి
ఆ ఈసారి మీరు మన రామ్ అక్కడికి వెళ్దాం. అనుకుంటున్నారు కదా భద్ ద్రాచలం పక్కచూ చూడండి చాలా బాగుంటది. అసలు
అవునండి చూడాలి దేవుని భాగ్యం ఉండాలి కదండి. అంటే ఏల్తం గాని అంత మందిలో మన నాకు చూసే భాగ్యం గూడా ఉండాలి కదా. అదృష్టం
అవునండి పిల్లల్ని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అసలే ఏండలు కదా కొంతమంది. పి ల్లలు తప్పిపోతారు.
అవును తప్పిపోతారు కానీ. ఇగ జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని గూడా.
ఆ నార్మల్ నార్మల్ డేస్ అప్పుడే లాంచీ లో తిప్పుతారు ఇప్పుడైతే ఇంకా చానా మంది ఉంటారు కదా. ఆ లాంచ్ లో పాటలు పాడుకుంటా బాగా. తీసుకెళ్తారు గోదారి మధ్యలో పాపికొండల నుంచి
అవున వాళ్ళే తీసుకెళ్తారా
అంటే కొన్ని అట్లా ఉంటాయి అన్నట్టు రూమ్ కి షిప్ కి కలిపి మనీ ఉంటాయి ఇంకా ఆ బోటింగ్ లో వెళ్తే ఆ లాంచ్ లో ఆ ఉప్పు ఎనీ గోదావరి సాంగ్ వేసుకుని పాపికొండల మధ్య నుండి వెళ్తుంటే చాలా బాగుంటది
అవునా న అంటే నేను సినిమాలో చూసా గోదావరి సినిమా ఉంటది కదా చాలా బాగుంటది మూవీ మొత్తం వాటర్ ఇలానే బోట్ల వాళ్ళంతా తీస్తారు కదా అది నాకు బాగా అనిపించింది చాలా
అవునండి గోదావరి మూవీలో ఎలాగైతే ఉంటదొ అలాగే ఇక్కడ రియల్ గా ఉంటది
అదే మూవీలో చూడడం ఈ సారి చూడాలి అన్నీ ఇక
అవునండి పర్ణశాల కూడా ఉంటది అక్కడ
అవునా అంటే టీవీలు అంటే ఇట్లా సెల్ లో మొబైల్ టీవీలో చూస్తాను ఇట్లాంటి సేమ్ అప్పుడు మనం రావ రావణుడు సీతమ్మ తల్లిని ఎలా తీసుకెళ్తారు మొత్తం ఎలా ఉంటాయి బంగారులేడీ అవన్నీ ఉంటాయట కదండి
అవన్నీ బొమ్మలు చేసి ఆ అక్కడ నివాసం ఉండే ఇల్లు అంటే వెదురు వెదురులతో కట్టిన ఇల్లు ఉంటది దాని ముందు సీతమ్మ రావణాసురు సురుడు వేరే వేషంలో వచ్చినప్పుడు ఇట్లా బియ్యం బియ్యం వేసినట్టు అట్లా ఉంటది
అంటే బొమ్మల రూపంలో మనకు మొత్తం రామాయణం అంతా తెలిసిపోతుంది అన్నట్టు
ఆ చిన్న పిల్లలకి అట్లా తెలియాలని చెప్పేసి అందరు కూడా మంచి ఆపగా న కలగాలని చెప్పేసి విగ్రహ రూపాల్లో చేశారు
అవును అంటే ఓన్లీ శ్రీరాంనమంకి అక్కడపిద్దా అంటే ఇట్లా జాతర కాదు కానీ ఇట్లా జాతర లాగా ఇట్లా జరుగుతుంది లేకపోతే ఎప్పుడైనా వెళ్ళొచ్చా
ఎప్పుడైనా వెళ్ళొచ్చండి అంటే ఇప్పుడు కళ్యాణం అప్పుడు ఇట్లా చాలా మంది ఉంటు టారు అంతా చూసే టైమ్ ఉండదు అనుకుంటా నార్మల్ గా కాలంలో అట్లా వెళ్ళిన టూర్ లాగా వెళ్ళిన అప్పుడు ప్రశాంతంగా చూసుకోవచ్చు
అవునండి కానీ కళ్యాణం అప్పుడే వెళ్ళాలి అని అంటారు కదా
అ అవునండి కానీ అప్పుడు ఈ వీటిని ప్రశాంతంగా చూడలేమ అన్నట్టు చాలా మంది ఉంటు టారు కదా ఇక చూసుకుంటూ వెళ్ళాలి ని వాటితో ఫోటో దిగడం అట్లాంటి కుదరదు అన్నమాట విగ్రహాలు సకల దేవుళ్ళగా అంటే నార్మల్ డ అట్లు పెడితే ఎక్కువ మంది ఉండరు కాబట్టి మనది మనము మెల్లగా ఫోటో దిగుకుంటూ మాట్లాడుకుంటే ఎంజాయ్ చేసుకోవచ్చు పిల్లలతో అందరితో ఉండొచ్చు
మరి ఎక్కడ ఇట్లా ఇట్లా రూమ్స్ వాళ్ళు ఇస్తారా అంటే ఇట్లా మనం ఇప్పుడు వేముల వాడా ఇప్పుడు పండగ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ద అంటే వాళ్ళే అంటే ఒక గుడి తరపు నుంచి మనకు తక్కువ రేట్ లో బడ్జెట్ లో ఇస్తారు కదా రూమ్స్ అట్లా ఏమైనా ఉంటాయా అక్కడ
ఆ ఉంటాయంండి వాళ చూపిస్తారు ఫుడ్ హాస్టల్ ఇంకా మన కూ ఆల్ల లాంచ్ లోకి వెళ్ళడానికి మనం ఉన్న రూమ్ కి చాల గ్యాప్ ఉంటది గదా వాలె టటా మ్యాజిక్ గిట్ట అరేంజ్ జెస్తారు
అవునా ఇదిదో బాగుందండి అలా అంటే అలా కాకుండా ఇప్పుడు కొంచెం పేదవాళ్ళు ఉంటరు గదా వాళ్ళు కట్టుకోలేరు రూమ్ రెంట్ అదా టువెల్ థౌసండ్ అన్నోడు కూడా టువల్ హండ్రెడ్ టువెల్ థౌసండ్అన్నోడు అట్లా కూ కొంచెం ఎక్కువనే అయితగదా ఇట్లఆ ఇప్పుడు వేము లవాడ అట్లే ఎట్ల ఉంటయి అంటే ఇట్ల హండ్రెడ్ కీ టూ హండ్రెడ్ అట్ల ఉంటయి గదండి రూమ్స్ ఓన్లీ అట్లాంటివి ఏమి ఉండవా అంటే గవర్నమెంట్ తరపున
సత్రాలు అంటరు గదా
ఆ అవునండి సత్రాాలు అంటరు
ఆ సత్రాలు ఉంటయి అనుకుంటాం ఏమైతే అంటే ఉండలేదు తెలియదు నీ మ్యాక్సిమమ్ చాలా మంది వస్తరు గాబట్టి సత్రాలు ఏర్పాటు జేస్తరు
అవునా మరి ఇప్పుడు బోటుకి ఎల్లె బోట్లు ఎళ్ళేటప్పుడు భయం గాదా అండి ఫుడ్ గిడ్ అన్ని అట్లా మన డెమ్ మీరు డ్యాన్స్ జేస్తరు పాటలు అని జెప్పిరు గదా మరి భయం గాదా అసలు వాటర్ లో ఉంటే
అది చాలా పెద్ద లాంచ్ అండి కూర్చుని ఇట్ల మంచిగ ఆ సాంగ్ వినుకుంటూ ఆ ప్రకృతిని చూసుకుంటూ వెళ్ళొచ్చు అక్కడ డ్యాన్స్ చేసి అట్ల ఏం కాదు పెద్ద లాంచీ కదా ఇంకా వాళ్ళే ఫుడ్డు టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అన్ని ప్రొవైడ్ చేస్తారండి
అంటే మనం ఒక రూమ్ రెంట్ కడితేనే ఇవన్నీ చూపిస్తరా మనకు
అవును అంటే కొంతమంది ఇట్లాంటి ఫెసిలిటీస్ తెచ్చిర్రు ఇంకా గవర్నమెంట్ తరపు నుండి మరి ఏ ముందు తెలియదు
అవునా చి మీరు చెప్తు తుంటే బాగ అనిపిస్తుంది నాగూడా ఎప్పుడెప్పుడు వెళ్తానా అనిపిస్తుంది
అక్కడా బొంగు చికెన్ ఫేమస్ అంట
అవును విన్నాను నేను గూడ
ఉమ్ ఇంక రాములవారి దగ్గర ఎళ్ళి నాన్ వెజ్ తింటే బాగుండదు కదా అని జెప్పేసి మేం తినలేదు కానీ బొంగు చికెన్ ఉంటది అది ఫేమస్ అంట
అవునా అక్కడ గూడా ఇక్కడ వెదురుచే చేసిన వస్తువులు ఉంటాయంట కదండి ఫ్లవర్స్
అవునవును బొమ్మలూ ఉంటయండి ఆ వెదురు తోటే ఇట్ల ఫ్లవర్ వాజు లాగా జేస్తరు చిన్న చిన్న బొమ్మలు పిల్లలు ఆడుకోవడా అంటే ఇది పర్యావరణానికి మంచియి కదా
ఉమ్ అవునండి అ ఇక్కడ మంచిగా జేస్తున్నా అన్నిట్లా మనం ఇక్కడ ప్లాస్టిక్ తోటి అట్లాంటియి గాకుండా బొంగులతో చేయడం మంచి ఆలోచన అసలు
ఆ సరే అండి మరి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగ వెళ్ళి అండి అందరు సరే అండి బాయ్